హలో
చెప్పండి ఎలా ఉన్నారు
మేము బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నావండి తిన్నారా బో చేశారా
ఆ బో చేశాన్ మీరు చేశారా
ఉమ్ చేశామండి
ఏం తిన్నారు
నేనా పెసర్ బళ్లు మసాలా కర్రీ అన్నం వడియాలు తిన్నామండి మీరు
నేను అన్నము పప్పు మీ సైడ్ పెసర్బల్ బిర్యానీ ఎక్కువ ఫేమసా
పెసర్ బళ్లతో బిర్యానీ ఎడ చేయరండి పెసర్ బళ్లలు కూర చేస్తారు
ఓ కూర
పనస్కాయ బిర్యానీ చేస్తారండి
పనస్కాయ బిర్యానీ ఫేమసా
ఆ వెజ్ లో అంటే లైక్ వైషాస్ బ్రాహ్మన్స్ వీళ్ళందరూ పనస్కాయ బిర్యానీ పెడతారండి
అవునా చికెన్ చికెన్ బిర్యానీ బాగుంటుందా ప పనస్కాయ బిర్యానీ బాగుంటుందా
ఆ నేను నాన్ వెజ్ తిననుండి నాకైతే పనస్కాయ బిర్యానీనే ఇష్టం
ఉహు
మీకు
ము మేము వెజ్ బిర్యానీ తినమండి మాకు చికెన్ బిర్యానీ అంటేనే ఇష్టం
అవునా
అవును
ఎందుకండి అలా పాపం అవి కూడా మనలాగే జీవాలే కదా
జీవాలే
మరి అలా చంపుకొని తినకూడదు కదండీ అది మహాపాపం
దేవుడే అలా రాసాడు మన చైతుల్లో ఏంవుంది
దేవుడు ఎడ రాయలేదండి మనది వేదాల్లో ఉంది భగవద్గీతలో ఉంది నాన్ వెజ్ తినకూడదని ప్రాణహాని చేయకూడదని
విధి దేవుడు రాశారు అంటారు కదా మన విధి నా విధి నా విధిలో దేవుడు కోడి తింటావ్ అని రాసాడు దేవుడు
అవునా అంటే ఇ ఇప్పుడు మీరు అలాంటి పాపాలు చేస్తే నెక్స్ట్ టైమ్ మీరు మళ్ళీ మనిషిగా పుట్టరండి ఇంకా నీచమైన ఆ జన్మ ఎత్తుతారు
ఇంకా నీచ్ మనిషి కన్నా నీచమైన జన్మనా
పురుగు చీమా
అవేం నీచమైనవి కాదండి మనుషులే నీచమైన వాళ్ళు
అవునా
అవును మీ మీ ఊర్లో ఫేమస్ టవర్స్ అలా ఏం లేవా
క్లాక్ టవర్ ఉందండి క్లాక్ టవర్ ఉంది ఇంకా మంచి థియేటర్స్ ఉన్నాయి అలా చెప్పకూడదండి
అవునా
అవునండి చెప్పేస్తే మరి మీరు మా ఇంటికి వచ్చేస్తే ఎలా
హుమ్ ఓకే ఓకే
రేపు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉందండి
ఎవరికి మీకా
అవునండి అంటే మేము మార్చ్ నుంచి చేస్తున్నాము ఒక ప్రాజెక్ట్ అదేమంటే ఇప్పుడు ఢిల్లీలో అలాగ గాలెక్కువ కాలుష్యం ఎక్కువ అయిపోయింది కదండి అదా ఆ కాలుష్యం దాని మీద తీసుకొని ఆ మన చుట్టుపక్కల పరిసరాల్లో గాలి ఎంత స్వచ్ఛంగా ఉందన్నట్లు చూపిస్తామండి
వావ్ చాలా మంచి ఆలోచన చేసారా మీరు
అవునండి చేసాము మా ఉపాధ్యాయులు గారు చాలా ఏమంటారు మా తప్పుల్ని చూపిచి చూపిచి చూపిచి మరి మాతో బాగా చేయిచ్చరండి
ఉపాధ్యాయురాలు మంచిదానిలాగా ఉంది అందుకే మంచిగా చెప్పిస్తాంది మీకి
అవును చిన్న చిన్న తప్పులయినా సరే ఆమా చాలా పెద్ద తప్పులుగా మాకు చూపి చూపిచ్చడంతో మేము ఇలాంటి తప్పులు కూడా చేస్తామా అని మాకే తెలియలేదండి అలా మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు లాస్ట్ ఒక వెబ్సైట్ అయితే తయారు చేసినామండి అది యాప్ లాగా రేపు మేడం ఓకే అంటే మేము కన్వర్ట్ చేస్తామండి
అలాంటి గురువు దొరకడం మీ జన్మ పూర్వక అదృష్టం
ఆ జన్మ పూర్వక అదృష్టం కాదండి పూర్వ జన్మ అదృష్టం
ఆ మీరు తెలుగు చాలా బాగా సరిదిద్దుతున్నారే
అవునండి మా మామయ్య గారు తెలుగు ఉపాధ్యాయులు తెలుగు పండితులు అందుకే మాకు తెలుగు చాలా స్వచ్చమంగా వస్తుంది
హుమ్ హూ
ఇంకా నేను భగవద్గీత మొదలగు పుస్తకాలని చాలా నిర్ఘలంగా చదవగలను కాబట్టి తెలుగు అర్థం చేసుకోవడం తెలుగు మాట్లాడడం నాకు బాగా వచ్చు
వావ్ నేను గునా తెలుగు చాలా బాగా చదువుతానండి ఓ మొదటి ఒకటో క్లాసు రెండో క్లాస్ మూడో క్లాస్ ల తెలుగు టెక్స్ట్ బుక్లు తెగ చదివేవాన్ని
మీరు బలే మాట్లాడతారండి
తెలుసు ఇంకేంటి
చెప్పాలండి మీ దగ్గర వాతావరణం ఎలా ఉంది మాకైతే చల్లని వీదురుగాలులు వీస్తున్నాయ్
మాగ్గూడ చల్లని వెదరుగ్యాలులు వీస్తున్నాయి
ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయిన్నది నల్లటిగా నలమైన మబ్బులతో కమ్ముకొనుంది
మాగ్గూడ ఆకాశంతో నల్లటి మబ్బులతో కమ్ముకొనుంది వాన పడేటట్టుంది
అవున
అవును ఇలాంటి టైం లో మిరక్కాయ బజ్జీలు వేసుకొని తింటే బాగుంటుంది
అవునండి నేను చెప్తాను మీరు వేసుకొని తినండి ఎలా చేయాలో
మిరక్కాయ బజ్జీలు బోనీ బజ్జీలు అవి తింటే అబ్బా చాలా బాగుంటాయండి
అవునా సరే నేను ఇప్పుడు మీకు రెసిపీ చెప్తాను చేసుకుని తినండి ఎలా అన్
ఉత్త ఉత్త భవని తిన్నారా మీరు ఎప్పుడేనా
ఆ లేదండి
ఎందుకండి నేను ఒకసారి తిన్నాను గాని సరిగ్గా తినిన్ల
అవునా సరే శనగపిండిని బాగా అవున దాన్ని ఏమంటారండి మీ జల్లెడలో జల్లెడ పట్టుకొని దాంట్లోకి ఉప్పు వాము చేతిలోకి వేసుకొని బాగా ఇట్లా నలిపి పాన్ పరాక నలుపుతారు కదండీ అట్లా నలిపేసి ఉఫ్ అని కొంచెం ఊదేసి ఏదైనా దుమ్ము అలా ఉంటే అది శనగపిండిలోకెయ్యాలండి ఇంకోదాంట్లోకి ఆ కొద్దిగా బియ్యప్పిండి ఒక చిన్న స్పూన్ వేస్తే చాలు బియ్యప్పిండి వేసేసి కాలే కాలే మసెలే నూనె కొంచెం కాంచి ఆ నూనెని మీరు పిండిలో వేయాలండి వేసిన తర్వాత కొంచెం కలిపేసిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అదే నీళ్ళండి నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉంటల్లేకుండా కలుపుకోవాలండి
మా అవ్వ కూడా సేమ్ నీలాగనే చేస్తుందండి కొంపదీసి నువ్ మీ మా అవ్వేనా
అవునండి మీరు బలే చలాకీగా మాట్లాడుతున్నారు
ఒకె ధన్యవాదములు
ఆ అలా పిండిని ఉంటలు లేకుండా కలుపుకున్న తర్వాత మిరపకాయలకి మధ్యలో గాట్లు పెట్టు కోవాలండి గాజు పెట్టు ఇక్కడ ఒకళ్ళు చాలా కారంగా ఉంటే ఇత్తనాలు అనేంటివి తీసేయాలి లేదంటే అలాగే పచ్చిమిరక్కాయలలోనే మనం శనగ పిండ్లో ముంచి కాలే కాలే నూనెలో వేయాలండి
అవునా
వేసి బాగా దోరగా కాలిన్ తర్వాత ఆ చేసుకోండి బాగా కాలిన తర్వాత దోరగా దోరగా తీసుకొని దాన్ని మళ్ళీ మీరు కట్స్ చేసుకుంటే కట్ చేసి దాంట్లోకి కొంచెం మసాలా రెడీ చేసుకోండి ఎ ఎలా అంటే ధనియాలపొడి కారంపొడి ఏవన్నా మీ దగ్గర ఉండే గరం మసాలా చాట్ మసాలా అలాంటివన్నీ వేసేసి ఎరగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకొని కట్ చేసిన దాంట్లో మధ్యలో పెట్టుకొని తిని ఇగ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటాయండి
ఈ సారి ఎలాగైనా అదే చేసుకొని తినాలి
అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అసలు ఆ కారం అప్ పులుగు ఆహం ఆ టేస్టే
రుచికరం శుచికరం ఆచి మసాలా ఏయ్యకూడదా
లేదండి అలాంటివన్నీ బయట వాడకూడదు మీరు ఇంట్లోనే చేసుకోవాటి
అవునా మీ ఊర్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయండి
మా ఊర్లో ఒక సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఉందండి సెంట్రల్ జైల్ దగ్గర ఇంకొకటి ఇంకొక పోలీస్ స్టేషన్ ఉంది అంటే అన్ని అక్కడే ఉన్నాయండి దగ్గర దగ్గరే గాని
ఎన్ని థియేటర్లు ఉన్నాయండి
ఆరో ఏడో ఉన్నాయండి
అవునా అయితే మీ ఊరి నేను గెస్ చేయోచ్చా
చేయకూడదండి
మీది అంటార్టికా నేనా
హా అవునండి అంటార్టికానే
ఓ
మా ఊర్లో థియేటర్ల పేర్లు చెప్తాను చూడండి చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నవయితే సంగం థియేటర్లు అండి మూడు పక్కపక్కనే దగ్గర దగ్గరే ఉంటాయి ఇంకొకటి వేమలా ఉంది రాధిక ఉంది మౌనికా ఉంది ఆ కృష్ణ ఉంది ఆ సాగర్ ఉంది ఇంకా ఎన్నో ఉన్నాయండి పేర్లు
మా ఊరూ ప్రాచీన కట్టడం అండి
ఏంటండి
ప్రాచీన కట్టడం బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఓళ్ళు కట్టించిన బీటి కాలేజీ ఉంది మా ఊర్లో
అవునా బిటి కాలేజా
అవును
అయ్యో అది చాలా గొప్ప కాలేజ్ అని విన్నాను అదే కళాశాల
అవ్వును చాలా చాలా చాలా నేను అక్కడే చదువుకున్నాను ఇప్పుడు చదువుతూ కూడా ఉన్నాను
అవునా
అవ్వును
ఇంకేంటండి విశేషాలు ఇంట్లో అందరు బాగున్నారా
లేదండి ఇంగ వెళ్ళి మీరు చెప్పిండా రెసిపీ ట్రై చెయ్యాలి
ఏంటండి చెప్పగానే అంత ఆకలిగా ఉందా
మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుందండి
అయ్యయ్యో
ఒకసారి చేసుకోని అది బాగుంటే తినాలి ఇంకోసారి చేయకుండా ఉండాలి అనే ఆలోచన రాకుండా ఉండాలి
మీరు భలే మాట్లాడతారండి సరే రెసిపీ చేసేసి వండేసి తినేసిన తర్వాత కాల్ చేసి చెప్పండి
ఓకే అండి బాయండి
ఆ బాయండి